ఆ హలో చెప్ హ్ బానే ఉన్నా ఏంచే
ఎంది ఏముంది. ఏం లేదు. హాస్టలున్నా. కొడుకు పుట్టిండంటగా నీకు.
ఆ అవునే.
మరే ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు.
చేద్దాం అనుకున్న గాని ఇగా వాళ్ళతోనే సరిపోతాంది పిల్లలతోని.
ఇక మీరు పెద్ద వాళ్ళు అయిపోయారు కదా మీరేం చెత్తర్ తీరీ చేత్త ఏం చెయలో లేకపోతే లేదు
అయ్యో అట్లేం లేదు అయ్యో ఇద్దరు పిల్లలు కదా ఇద్దరితోనే సరిపోతాంది
అవునా నీ బిడ్డ బాగుందా
ఆ నా బిడ్డ మంచిినే ఉంది
నీ కోడుకు
ఆ మంచినే ఉన్నాడే ఇగ ఫంక్షన్ చేయాలనుకుంటాను వాళ్ళకు
ఏం ఫంక్షను
ఇగ ఉంటది కదా భారసాల అని అన్నప్రాసన అని
ఆ ఆ హ్ మీ ఆయిన మంచి గున్నడా
ఉన్నాడు మంచినే మంచి ఉండకపోతే ఏం చెత్తడే
మరి గట్లనే గొడవలు అయితా నయా
అయితేనే ఉంటాయి పోతూనే ఉంటాయి, పెళ్ల అనక సంవసారం అనక అన్నీ ఉంటాయి కదా
అంతేగాని మరి మరి వాళ్ళ అత్తమ్మ మంచిగా ఉంట, మీ అత్తమ్మ మంచిగా ఉంటలేదా నీతోని.
మంచినే ఉంటాంది. మంచిగా ఉండపోతే ఏం చెత్తది. మీ అమ్మ గినా మంచ్ ఉన్నారా అండి మీ బాపు గీనా
ఆ బానే ఉన్నారు బానే ఉన్నారట నాకేం తెలుస్ ఇగా నేను ఇక్కడ వాళ్ళు అక్కడ
అందే నానే
ఉమ్ ఇగ ఒక వీడియో కాల్ మాట్లాడతా లేకపోతే, ఇగ ఫోన్ మాట్లాడతా, ఇగ బాగా చూడ బుద్ధి అయితాంది. పిచ్చిలెత్తంది నాకు ఇంటికో బుద్ధి అయితాంది అసలు.
మ్మ్ హు
ఇంకొక ఏర్ రోజులు కండ్లు మూసుకుంటే అయిపోతది ఇగ
అవునా నే ఇంక ఏర్ రోజుల తరువాత తోత్తనావానే
తది
ఇంకే రోల్ తర్వాత వత్తావా నే
ఆ ఇంకే రోజుల తర్వాత వత్త ఇగ పోతాటు
యియ్యో నా బిడ్డ మాట్లాడతా అంటా అందా అత్ త్త త్త అత్త అత్త మాట్లాడుతా అంటాంది
హా యో ఆ ని బిడ్డ వయి విలా అర్ధమే కాదు
అవునా నే
ఆ
హు నా కొడుకు కూడా ఇప్పుడు చూస్తుదట అత్తా అని అడుగు తాండు
వత్తా ఒక మా ఊరికి పోయి మా ఊరు నుంచి మీ ఇంటికిొత్త తీ ఒక ఏడు రోజుల తర్వాత వత్తా వచ్చి మొత్తా మీ గోరంగ అంటే గోరంగ ముద్దులు పెడతా
అవ్ో ముద్దులు పెట్టేదానివి అయితే రాక అవ అక్కడనే ఉండు
అహ నెన్ పెడతా నువ్ ఒద్దన్న వెడతా నువ నువ్ కొట్టిన పెడతా నువ ట్టినా పెడతా నన్ ఆ ఒక్క రోజు ఎక్స్క్యూజ్ చేయిి
అయ్యో అట్లా చెయ్యనవ్వవా అవ వో అట్ల వద్లను అవ్వో ఇప్పుడు రేనుపోని రోగాలు వస్తాని
అవ్వో నీ కాకునళ్ లే కొడుకులు నాకు పుట్టి నాక పుట్టినాక చెప్తాను ఆగు
ఓడమ్మ నీ ఊటినా కూడా నిన్న కూడా వెేటనయేనమ్మా నీ ఊట్నా కూడా నిన్ను కూడా ముందు వెట నీ అన్నయ్య అనుకుంటానవు కని నీ కొడుకు దగ్గర నేనె దగ్గర రాన్ నేను చెప్తాను కదమ్మా నువ్వు నువ్వు పాలించినాక ఇక నేనే తెచ్చి ఉంచుకుంటను అక్కడ నేను అస నీ కొడుకు నీ కాడికే రానియ్యను
ఆ నా కొడుక్ కాదమ్మ బిడ్డల్ పుడతారు
ఏహ నీక్ ఇద్దకు కొడుకులే పుడతారు
వామ్మె నాకు అసలే వద్దు నా వల్ల కాదు పని కొడుకులు పుడుత అసలే తినదె యినరు వాళ్ళయితే వామ్మో బిడ్డలు పుడితేనన్నా బాధలు అర్థం చేసుకుంటారు కాని ఆ బిడ్డలు పుడితే బాధల అర్ం అర్థం చేసుకుంట్రు కానీ కొడుకులు పుడతా అర్థమే చేసుకోరు
వావ్వో మీకైతే ఇద్దరు కొడుకులే పెట్టాలె
అస్సలు కొడుకులు ఊడితే నా కొడు క్కులన్నీకి ఛాన్స్ ఇ నీన్ తీసుకవోతా
అంతేనా
ఆ నువ్ సాదుకోయిగ వాళ్లని
కొడుకున్ అయితే ఎవ్వరికి ఇయ్యనవ్వో నా బిడ్డ నా కొడుకు నా బంగారాలు
అబ్బో ఇగ నీకే ఉన్నర్ తీయరాదు. వాళ్ళు ఒక్కసారి కాకుండా ఒక్కసారి నాకైతే గోరంగ జూడ బుద్ది అయితంది అస్ అసలు వాళ్ళని ఇడ్సిపెట్ ఉండ లేకపోతే అ వాళు ఎట్లుంటారు ఏమో నన్ పెట్టి నేను ఏదో మస్తు ఎంటి దె ఏం అంటాండు
మా అక్కను చూడబొద్దయితాంది మా అక్కెప్పుడొస్తుది ఆ మా అక్క మీకేమన్న ఫోన్ చేసిందా నేను ఫోన్ చేసినప్పుడు నాక్ ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు నేను కాలేజీలో ఉంటాన అది ఫోన్ చేసి మాట్లాడుతుందట హ్మ్ మా కుచ నంనా ఫోన్ జేయి అంటాండు
మ్మ్ మా తమ్ముడు మా తమ్ముడు నీ ద్వారా నాన్న తెలియ చెప్తాడు కానీ మా మమ్మీ మా డాడీ అ అట్లా కూడా లేదు. నాకేమో వాళ్ళను ఏదో మిస్ అయిన ఫీలింగ్ వత్తాంది. నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి అయితలేదు అసలు ఉండబుద్ధి అయితలేదు గానీ, నేను ఇప్పుడు ఈ ఐదా ఆరు రోజులు ఇన్ విలేషన్ కొస్ సో ఉంటాన లేకపోతే నిన్న మొన్నొచ్చి నిన్నుండి అళ వచ్చేదాన్ని అసలు
అవునా
ఇంకొక ఇంకొక మూడు పరీక్షలు అయితే అయిపోతది. ఆ పరీక్షలు అయిపోయినాం కోత్తా నాకు కోచింగ్ లేకున్నా ఒకటే అనిపిత్తంది, అంత పిచ్చిలేత్తన్ నాకు ఉండబుద్దు అయి
ఏ చదువుకోని చదువుకుంటే ఎప్పటికి వాళ్ళతోనే ఉం ట్టవు కదా ఇగ ఇప్పుడు నాలుగు రోజు జదువుకు వోన త్తదా
ఇగ వన్ మం త్ అయింది ఎట్లా గుంజుతది, జెప్పు పానం మ్మ్ సూత్తనవ్ గాని మరి నేను మరి వార్ని ఆ
గాని రెండు నెల్లే గానీ, మూడు నెల్లే గాని మూన్నెల్లు చదువుకున్నంక వచ్చి అమ్మా నాన్నతో ఉన్నకపోతే ఎవర్ తోనె ఉంటవే మంచిగా జాబ్ చేసుకుంట వాళ్ళతోని వాళ్ళని పోషించుకుంటు ఉండొచ్చు
ఇప్పుడుగ్గూడా బయట ఇగ పైసలు ఇబ్బంది అయితాందని, బయట ఇక్కడ సిట్ ఇ మన ఇడు ఉంటురు కదా మా కాలేజ్ పక్కన పిల్లలు బాగా రిచ్ వోళ్ళు ఉంటురు చూసినావా. ఉన్నోళ్ళు ఇగ వాళ్ళ కే రోజు సాయంత్రం స్కూల్ వోయి వచ్చినాంక ట్యూషన్ చెప్పుదామని ట్రై చేత్తన ఇగ సార్ వాళ్ళని అడుగుతాన ఏమన్నా ఉంటే జెప్పండి సార్ అని జెప్ పే
ఏం నేను కూడా ఇద్దరు పోరగాల్లన్ బట్ కొని బజ్జీల బండి వెట్టుకుంటా ప్రవళికక్క వెట్టుకున్నట్టు ఏం ఏం ఏమిజేయను మీరంటే సదువుకున్నారు ట్యూషన్లు ఎప్పు త్తరో ఇంకేమన్నా చేసుకుంట్రు మరి నేనేం చేసుకోవాలి. మీకైతే అన్ని ఉగ్గిజోరాలు ఉద్యోగాలు వత్తయ్.
ఇగ మరి ఎవ్వరిది వాళ్ళమే వేసుకున్నట్టు ఐంది గదా ఇగ నువ్వేమో చెప్తే ఇన్లేదు అప్పుడు మరి ఇగ అట్లా ఆ నువ్వే ఇన్లేదు.
నా
ఊ
ఊ ఊకె నా మీద వాడి ఇడతార అవ మీర అందరు కలిసి
నువ్వు నీ అంతట నువ్వే వేసుకున్నయి కదా
అంతే మీరు చేసుకోరు మీరు ఏం చేయ రు నేను జూడనివితీ యవ్వ ఇగా
అయ్యో మా అప్పుడు వచ్చినప్పుడు నువ్వు అను తిడితే వడతాం. ఇప్పుడు నువ్వు మీ వంటనం కాట్టి నువ్వు వడాలె, మా అప్పుడు అను నేను కూడా వడతా.
అంతేనా అమ్మా
ఆ అప్ మీ అత్తమ్మ బాగుందా
బానే ఉంది
మయా
మంచినే ఉన్నారు
ఊ ఎట్లా మరి హెల్త్ మంచి ఉంటాందా మావయ్యకి
గట్టినే ఉంటాడి రస్లుక పని చెస్తాండు యాల్నా అయితే సంట్రంచక కడిగిపోయిళ ఇక పని చేస్తాంట అవన్నీ తస్తా అంటే ఫుల్లు నొప్పులు పెట్టినాయియట ఇకళ్ళ ఇద్దరు పోయేప్పటికి ఇలా రెండు మూడు వేలు సేఫ్ అయినయి
ఆహా
అన్నం పెడితే పొద్దున చేయాలన్నా వద్దా చేయాల వద్దా అని సాయంత్రం వర ఇస్తారు మంచివ తీసుకుంటారు అవతల పడతారు పని చేసులేదు పాడి చేసులేదు ఇ అత్తమ్ముందు మామ ఇద్దరు కలిసి చేసిరవ్వ ఇ మంచిగా వచ్చి రెస్ట్ తీసుకు కుంటారు కానీ ప
శ శేష కుంఠాబద్ ఇక్కటిోళ్ళకి అన్ని కష్టాలు పాడగాను మా గౌరవం మా మమ్మీకి కూడా ఆ
ఇ హన్స నున్న పోటుోనే నేనే ఒటు ని ఇద్దరిని పొద్దుని సాయంత్రం పట్టుకొని పట్టుకుొని ఆస్తికి వచ్చింది వాళ్ళని అయితే పిచ్చి లేసిిందే
హా
మా అమ్మ ఫోన్ చేసిా మేము అమ్మకి ఫోన్ చేద్దాము మత్తదో ఇయ్యి ఒక రోజు రమ్మందాం అని అనుకున్నా ఇక్కడికి అయితే రేపుఅట మీరు మీవోల్లు వొక పొద్దుంటారటగా మీ మమ్మీ ఎల్లమ్మకు ఒక్క పొద్దుంటుందట బట్టలు అన్నీ విండేసి తీమి
ఆ మా మమ్మీకి బాగా నడుము నోత్తందట గదా పాపం
ఉహు అవుననే
ఆ ఆహ ఇగ ఒక్క ఏడు రోజులు కళ్ళు మూసుకో గిన్ని రోజులు ఉన్న ఇక ఒక్క ఏడు రోలు కళ్ళు మూసుకొని తెరుసుకొని ఉంటే ఇక పోవుడే అసలు నాకు అ అ రంధికోయేటునో అసలు అన్నం తిన బుద్ధి అయితేలేదు అంత పిచ్చి లేతంది నాకు ఐదు రోలో నాలుగు రోలు అయ్యే సక్కగా అన్నం తినక ఇంటికి వోవాలి ఇంటికి వోవాలి ఇదే ద్యాస
ఇనవాడుతాందనే నా బిడ్డ ఏడుతుంది నీతో మాట్లాడతాన నా బిడ్డ ఓకు ఒక్కటే ఏడుతాంది ఎత్తుకో ఎత్తుకో
ఆ ఇనవడుతాంది ఇనవడుతాంది మొన్న ని మొన్న ఒక ఫం నిన్న ఒక ఫంక్షన్ జరిగింది ఇక్కడ
ఆ
అవుతే అవుత పురముల్ డాడీ వల్ల పెద్దనాన్న కొడుకు కు ఉంటడిసిన ఫోటోలు త్తితాడు చూడు ఒక్క కాయనే ఆ ఆయనే కనిపించిండు
అవునానే ఆ నన్ను వెళ్ల నన్న పెట్టియా రాదే నాకు పైసలు అసలు సరిపోతాలేవు పోరగాళ్ల తోని మస్తు ఇబ్బంది అయ్యితంది
ఆ ఇగో ట్రై చేత్తే అత్తాయి. ఇగ నేను అయితే వెయ్యి వచ్చిన మనకు నయ్యామే గదా
కొంచెం ప్రయత్నిం చేయవ్వ పిచ్చి లేత్తంది. ఈ పోరగాళ్లతోని
ఉ సరే ప్రయత్నిస్తా తి
ఇంకేం చెత్తారు మరి మీ దోస్తులందరూ మంచిగా ఉన్నరా మంచిగా చూసు కుంటారా
ఏ మా దోస్తులకి ఏంది రంధి లేదు చూసుకుంటారు. మంచిగా మా దోస్తుకు కూడా జ్వరం వచ్ చ్చింది ఇయ్యలా
అవునా నేను
ఆ
ఓ బొబ్బలు పెడతంది. నా బిడ్డ అయితే నన్ను ఎత్కోవే ఏం మాట్లాడతాన్నవే మీ దోస్తుతోని
ఆహా అవునా ఇగా మరి సరే బాగా ఏడు త్తనట్టే ఉంది. గా పాపం
ఆ అవునే
చూసుకోమాలిగా మరి నేను మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేత్త తి వీలయినప్పుడు ఆ ఉంటాన్న బాయ్ ఆ